చెప్పండి
ఏం చేస్తున్నారు
ఏం చేయట్లేదు ఎల్లుడి శ్రీ రామ నవమి కదా అని ఆలోచిస్తున్నాం
బోజనాలు అయినాయ ఏం కూర
టమాటా చట్నీ
ఉమ్ హు
మీదేం కురండి
మాది ఎగ్ ఆమ్లెట్ అండి
ఉమ్ హు అవునా శ్రీ రామ నవమి కి ఎక్కడికి వెళ్తున్నారు భద్రాచలం ఏమైన వెళ్తున్నారా
లేదు
వెళ్ళట్లేదా ఉమ్ హు
ఊర్లో శ్రీ రామ నవమి బా చేస్
ఆ చాలా బా చాలా బా చేస్తారండి మా ఊర్లోనూ చేస్తారు భద్ర మాకు దగ్గరేనండి భద్రాచలం కూడా
ఉమ్ హు ఎప్పుడైనా వెళ్ళారా
ఉమ్ అంటే కళ్యాణానికి వెళ్ళలేదు గుడికైతే వెళ్ళాం శ్రీ రామ నవమి కి నవమి కి అయితే వెళ్ళలేదు కానీ గుడికైతే వెళ్ళాం మ్ చాలా బాగుంటదండి గుడి హుమ్ అక్కడా అదే సీతమ్మ వనవాసం అని కూడా అది కూడా చూసొచ్చా నర్తనశాల ఏదో అంటారండి నాకు సరిగా ఐడియా లేదు అవన్నీ చూసి వచ్చాం పర్ణశాల ఆ పర్ణశాలకి కెల్లం పర్ణ శాలకు కూడా వెళ్ళామండి చాలా బాగుంటది ఆ
ఉమ్ హు
పర్ణశాల
ఓకే ఆ ఆ మ్ ఇంకేంటండి
ఆ హా అంటే శ్రీరామనవమి చాలా బాగా జ జరుగుద్ది ఆ మనం ఎవరైనా వెళ్లిన తలంబరాలు అవి కావాలన్నా ఇస్తారు
భద్రాచలం లో నా
ఆ మనం ఆర్డర్ పెట్టుకున్నా వస్తాయంటండి ఇప్పుడు
ఆ అవునండి నేను చూసాను ఆన్లైన్ లో
ఉ పెళ్ళకానీవాళ్ళకి త్వరగా పెళ్ళి అవుద్దంట అవ్వొస్తే
ఉ హా
మాకైతే తెలుసున్న వాళ్ళు వెళ్తే తీసుకొచ్చేస్తారండి
అదే లే మనకు కావాలి అంటే ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవచ్చు అంట అరవై రూపాయలు కట్ అవుతాయంట
ఆహా ఎగిస్తానా మామూలుగా అరవై ఏనా
అరవై రూపాయలంతే
అది ఈ సంవత్సరం పెట్టినట్టున్నారండి అంతకు ముందు సంవత్సరం పెట్టలే అంతకు పోయిన సంవత్సరం అప్పుడు లేనట్టు ఉంది ఆన్లైన్ లో పంపడం అవి తెలిదు కూడా అంటే ఈ సంవత్సరం న్యూస్ లో బాగా ఎక్కువే వస్తున్నాము లే అని తెలిసింది
ఆడిలెండి
అరువై రూపాయలు ఇలా పంపిస్తాం ఆన్లైన్లో ఇప్పటివరకు మాకు తెలిదండి వెలినాళ్ళు తీసుకువచ్చి ఇవ్వడం తెలుసండి హుమ్
పోన్లేండి అదృష్టం ఉండాలి కదా అవి రావాలన్నా ఏ దొరకాలన్నా
అవునండి ఎక్కడికక్కడ టీవీలు ఎక్కడికక్కడ కటవుట్లో ఇవి పెట్టేసి అంటే జనాలు తోసుకోకుండా అవి చేయకుండా ఎక్కడికక్కడ తలంబరాలు కూడా దొరికేటట్టు ఏర్పాటు చే చేసరండి ఈ సంవత్సరం
ఆహా
ఆ కళ్యాణం కూడా టీవీల్లో చూసేలాగా
అదేలేండి
హుమ్ ఈ సంవత్సరం బాగా ఏర్పాట్లు ఇంకా ఎక్కువ చేశారు ప్రతి సంవత్సరాని కన్నా
ఆహా
చాలా మంది వస్తారని జనాలు
అదే లేండి
న్యూస్ అంతా దాని గురించేనండి ఇప్పుడు
అంతే లెండి ఎందుకంటే శ్రీరామనవమి పెద్ద పండుగ కదా
అవునండి
ప్రతి సంవత్సరం జరిగే కళ్యాణం
అవునండి అందుకని ఎక్కువ ఏర్పాట్లు చేశారు అందులో రేవంత్ రెడ్డి గారు కదండి సీఎం అ సరేపోయి ఈ సంవత్సరం
అంతేలేండి
హ
ఊర్లో గుడికెళ్తారా
ఆ ఏళ్తామండి
కళ్యాణం చూడ్డానికి కళ్యాణ చూడు
అనా ఫోన్ లో పెట్టేస్తారు లేదంటే మా డాబా పైకి ఎక్కితే ఇక్కడ బాబా గారు గుడి ఉంది మాకు దగ్గర్లో అక్కడ చేస్తారండి కళ్యాణం ఎల్లుడి రేపేమో ఫస్ట్ కొడుతున్నారు గుళ్ళోని ఎల్లుండి కళ్యాణానికి అ బాబా గారుగుళ్లో చేస్తారండి రాముల వారి కళ్యాణం ప్రతి సంవత్సరం చేస్తారండి మా ఊరు నుంచి పాదయాత్రకు కూడా నడిసె వెళ్ళారండి గుడికి భద్రాచలం దర్శనం చేసుకుని వచ్చారండి ఉమ్ అందులో ఇ సంవత్సరం త్వరగానే ఎండలో చేయడంలో పాపం కొంచెం కళకాలీ మీరు మామూలుగా వెళ్ళారా గుడికి వెళ్లలేదండి అ ఆ ఫ్రెండ్స్ తోట చుట్టాల తోట ఫ్యామలీతో ఎలార అక్కడ గుడి కూడా ఏదో కట్టినట్టు ఉన్నారండి అ అదేం కూడా అన్నది మర్చిపోవాలండి కూడా ఉంటది ఇప్పుడైతే ఇంకా డెవలప్ చేసారు శివలింగాలు అవన్నీ
పోను పోను ఓ కొంచ హలప్ చేసుకుంటా వస్తారండి అ నూరులు డెవలప్ అవుతున్నాయి కదా
అవునండి వెళ్తూ వెళ్తూ భద్రాచలం వెళ్ళాక పర్ణశాలకి వెళ్ళేటప్పుడు ఎప్పుడు దారిలో వస్తుందంటండి గుడికింది కట్టి ద ఆ శివలింగాలు అవి మనము చిన్న బిందుతో నీళ్ళు పట్టుకునేళ్ళు అన్నింటికి పోయొచ్చు అంటండి
అదేలేండి తెలియదులేండి
అంటే నాకు సరిగా తెలియదు న్యూస్ లో చూసానండి అప్పుడు వెళ్ళిన వాళ్ళు పెట్టారండి స్టేటస్ లోని చాలా బాగుందండి ఆ గుడి కూడా ఫ్రీ టికెట్ వచ్చాక చాలా మంది వెళ్లండి ఆ గుడికి
తెలిండి ఫ్రీ బస్సులు పెట్టిన తర్వాత పని ఉన్నా లేకపోయినా తిరగడమే పని వెట్టుకున్నరూ ఆడాళ్ళు
అంటే అందరూ ఎందుకుంటారులేండి కొంతమంది
చాలా మంది పనిన్నా లేకపోయినా తిరగడమే పనిగా పెట్టుకున్నారు
ఆ హా
ఎక్కడ
అ
పన్లుంటేనే ఏళ్లే ఆడోలు చాలా తక్కువ
అవునులేండి టైం పాస్ అవడానికి ఏదో ఒకటి చెయాలి కదండీ అలా పెట్ ట్టుకున్నేమో అందులో ఫ్రీ టికెట కదా
ఫ్రీ టికెట్ అని అనుకుంటున్నారు కానీ అవన్నీ మనకి కలిస్తస్తా కదా
అవున్లైండి అన్నింటిలో కలుస్తాయి రేట్లు పెరుగుతున్నాయి కాకపోతే ఏంటనే ఫ్రీ టికెట్ అనుకుంటారు అంతే
అంతే
టికెట్ వచ్చాక కూడా మాకు బస్సులు కొన్ని కొన్ని ఆగట్లేదండి ఒక బస్సు ఆగుతుంది
హ
బస్ స్టాండ్కి మాకు కిలోమీటర్ పైన ఉంటుంది
సరేలేడి
హ బస్టాండ్ కేళ్ళాలంటే ఆటోకెళ్ళాలి లేతే లేదు శ్రీరామనవమి మాత్రం బాగా చేస్తారండి ఇక్కడ మా బాబా గారి గుళ్ళో భద్రాచలంలో ఇంకా బాగా జరుగుదండి లైవ్ ఇచ్చేస్తాడండి ఫోన్లో చూడొచ్చు కావాలంటే ఆ రోజు